హలో
ఆ
చెప్పు రా గట్టిమాట్లాడు సౌండ్
ఆ గట్టిగనే మాట్లాడుతున్నా ఫోన్ ఇనబడతలే
అవునా ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలే తినాలి ఇంకా
ఉ మా బాబును మీ ఇంటికి తోలిచ్చినా మరి మంచిగా ఉంటుడా ఏమన్నా అల్లరి చేస్తుండా ఏమన్నా సదురుతుండా మీ ఇంట్లా సోఫాలు అవి ఇవి ఏమన్నా సదురుతుండా
ఏం అల్లరి చేస్తలే గాని దుంకుతుండు
ఆ సోఫా మీద దుంకి ఇగ అది ఇది చేస్తుండా
ఆ ఏం మాట్లాడతలేడు
మాట్లాడడు గదా ఆయన అంతే ఇంగా పక్కి ఇంటికి వస్తే మాట్లాడడు ఏం ఇంట్ల బానే ఉంటాడు
మీతోని మాట్లాడతారా ఇంట ఇంట్లా
తక్కువరా చెప్తేనే మాట్లాడతడు ఎక్కువేమి మాట్లాడడు
అవునా
ఎంతైనా తక్కువ
ఉ తిన్నరా తిన్నాదా మీ పాప
ఆ అయిపోయిందంట అడిగినా ఇందాకనే వెళ్లి వెళ్ళేసి వచ్చి అడిగినా పైకి వెళ్ళి తిన్నవా లేదా వాళ్ళ ఇంట్లో కూర్చున్న మీ అమ్మల్ని ఇంట్లో కూచుంది కదా తిన్నదా లేదా అడితే ఆ అయిపోయింది మమ్మీ వచ్చేసిన కిందికి వస్తున్నా వాటర్ తీసుకుని అన్నది
అవునా ఉ
ఇక్కడా మీ ఇంటి సైడ్ కొత్తగా జ్యవెల్లరీ షెప్ జ్యవల్లరీ షాప్ పడ్డదంట ఒకసారి వెళ్ళి చూసొచ్చినవా నేన ఒకసారి చెప్పిన చూడు మేము వెళ్ళినామని
చూసి వొచ్చినా కానీ వేరే దగ్గర ఎక్కడనో కొత్తది పడ్డదంట అట్లాంటిది వాళ్లే పెట్టిడట్ర
రెండు బ్రాంచులు అవును
అవును ఈ ఈ మా ఇంటి దగ్గర ఉన్న దానికేమో వెళ్ళా బానే ఉన్నది అన్ని
ఆ
మా అమ్మమ్మ రెండు కొన్నది ఆ
తీస్ ఏం కొన్నది చెప్పలేదు మీరు వెళ్ళినారని నాకు చెప్పకుండా పోయినారు
మొన్ననే కొన్నాం
ఏం తీసుకుర్రు
ఆ రెండు చైన్లు తీసుకున్న
ఎవరికి నీకా మీ అమ్మమ్మకా
మా అమ్మమ్మకే నాకెందుకు
ఏం చేయనులు
ఆ లాంగ్ చైన్ ఒకటి షార్ట్ చైన్ ఒకటి తీసుకున్నాం
ఆహ అంటే ఇప్పుడు నా ఇప్పుడు పుస్తెలతాడు లాగుటు ఉంటదా అట్లాంటిదా లేకపోతే ఏమి మమ్మీ అమ్మమ్మకు చాలుంటాయిగా మీ పిన్ని తెస్తదిగా
పుస్తెలతాడు లెక్క ఒకటి ఒకటేమో నార్మల్ ది
ఎందుకు గోల్డ్ ఉంది కదా
ఉంది గాని బయటికి వేసుకోవాలంటే భయం అయితుది కదా
అంటే ఎప్పుడైనా టూర్స్ పోయినప్పుడు వాడటానికని తేచ్చుకుందాం
అవును
అట్లనా
ఉ
అే
మీ చెల్లి వచ్చిందా వస్తా అన్నదంట
మా చెల్లి రాలేదు ఇంకా వాళ్ళ అత్త వచ్చింది ఇప్పుడు వాళ్ళ అత్తకు బాలేదు ఇపు ఇప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ అత్తతో పాటు మల్ల ఈమె ఎల్లాలే అక్కడ వన్ టెన్ టెన్ డేస్ ఉండాలే టెన్ డేస్ ఉన్నాక మల్ల వాళ్ళ ఇంటికి వచ్చినాక మా మరదిని అడిగితే మా మరది పంపిస్తే వస్త ఉంటది లేకపోతే లేదు ఇక వస్తది ఇక అప్పుడు టైం పడతది ఎంతైనా వన్ మంత్ పడతది ఇంకా
అవునా
ఆ ఆవే అక్కడ పోవాలే రావాలే
ఉ
ఇక అక్కడ ఊర్లో కూడా ఎవరు లేరు అక్కడ ఇల్లంతా దుమ్ము దుమ్ము ఉంది అదంతా క్లీనింగ్ చేసుకొని వస్తా అని చెప్పింది
అవునా
అవును మరికా కంల్సరీగా చేసుకోవాలే కదా క్లీనింగ్
ఉ మొన్న మీ చుట్టాలది ఎవరిదో కార్ కాలిపోయిందన్నారు
ఆ అవును మై ఆరాల్దేరా కారు కారు కాలింది వాళ్ల బయట పార్కింగ్ కాను పెట్టినరంట అయితే పార్కింగ్ కు పెడితే ఇప్పుడు అక్కడనే అనా అర్ఫనైజ్ ఉంది అనాధ వాళ్లకి
ఓకే
ఆహా అయితే వాళ్లు ఆ పిల్లలు ఇట్లా పాత బట్టలు ఉం ఉంటాయి చూడు కరాబ్ అయిన బట్టలు
అవును
అవి చినిగిపోయిన అన్ని ఒక దగ్గర కుప్ప వేసి కొంచెం కిరోసిన్ పోసి నిప్పంటిచిరంట
అయ్యా.
ఆ నిప్పుసేగ అనేది కార్ మీద వడ్డదంట. ఒక కార్ అంటుకొనీ ఆన్ ఆ కార్ ఏనుకల మూడు కార్లు ఉన్నాయంట వెనుక్లనే ఒక లైనళ్ల పార్కింగ్ జేస్తారన్నట్టు ఒక కార్ ఏన్క ఇంకోటి ఇంకోటి ఉందంట మూడు కార్లు ఉన్నాయి ఒకటి నుంచి ఒకటి. అంటుకుంది.
ఉమ్.
అంటుకని రొండు కార్లు. పూర్తిగా కాలిపోయినయ్ ఇంకొక కారు సగం గాలితే ఆ ఓనర్ అతను ఓచ్చి. ఆప్ ఆ వాటర్ వోషీ ఏదో యేసి మొత్తానికి కొంచం ఆపేసిడంట అది ఎక్కువ డ్యామేజ్ కాలేదు.
అవునా.
మ్ పిఎస్ కి కంప్లైంట్ పెట్టిరంటగని కంప్లైంట్ వేట్టినా నో యూజ్ ఎందుకం. అంటే వాళ్ళు అనాథాలు గదా వాళ్ళ నుంచి ఏమీ. ఏం జేస్తారు వాళ్ నుంచి ఎం హెల్ప్ రాదు గనీ.
అవును.
మనమే జేయాలి వాళ్ళేం జేస్తారు. ఇప్పుడు ఇంటి పక్కనోళ్ళు అంతటేమో గొడవ వేట్టుకుంటేనో ఏదైనా బెదిరిస్తే ఏదైనా ఏస్తే ఎంతో కొం. దా డబ్బులిస్తుందడె.
అవును మ్ నిజమే.
అట్లా ఏమన్నా ఓచ్చే ఛాన్స్ ఉందా మీకు దెల్సు గదా.
ఏమో వచ్చే ఛాన్స్ ఏం లేదు అనుకుంట మాకే తెలీయదు ఫస్టు.
చెప్పినావా ఇట్ల జరిగిందనేవరికన్నా.
మా అమ్మక్ చెప్పిన.
ఏమన్నది.
ఏమన్లే అయ్యో అన్నది కంప్లైంట్ ఇచ్చినా అని. ఏ ఇచ్చిన అన్ జేప్పిన.
ఆ కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు ఏమైనా ఏస్తర అని అన్నదా అనదా వాళ్ళు. కదా ఏమన్నా చెప్పిందా వాళ్ళ నుంచి ఏమైన్నా ఓస్తదని.
ఏం చెయ్యరు అని జేప్పింది కంప్లై వాళ్ళ అనధర్ అన ఛీ. అన్నాధలు గదా అందుకని.
అవును. వాళ్ళ దాంట్ల ఉంటరు గదా మెయిన్ వాళ్ళు.
ఉమ్.
అవును.
మీ పైన పిల్లలు ఓచ్చి ఏడుస్తున్నట్ట గదా.
ఆ ఆ.
మీ మీ పైన పిల్లలు వోచ్చి ఏడుస్తున్నంట గదా. మొన్న మీ ఎధ్రుంగా పాప బడ్డే అయితే.
అవును. ఏడుస్తుర్ర పిలవలేదని ఏడుస్తుర్ర ఏం జేప్పాలే వాళ్ళ. తోటి ఈ తలనొస్తుంది నాకైతే వాళ్ళు బర్త్డే యేసుకుంటే. మా మీద అలుగుతే మేమేం జేస్తాం నువ్వే చెప్పు రా కనీసం న్యాయం జేప్పు.
అవును కరెక్టే.
ఆ నేనేం జేయాలే వాళ్ళు వీలువ కుంటే. నా తప్పా అది అది గుడా నా తప్పా చెప్పు.
నీ తప్పేం లేదక్కడ.
నేను అది గూడ చెప్పినా వాళ్ళ నన్నామ్మకు గొడువయేటప్పుడు మొన్న వాళ్ళ బర్త్ డే అయింది ఆ రోజు కూడా కే కేక్ ఇయ్యంగానే ఇంటికి వెళ్లిపోయారు అందరూ మరి కేక్ తీసుకొని వొళ్ళింటికి వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ మీ మనమడు ఇంకా బయటనే ఎందుకు ఆడుతుండు ఆ చీ గట్లానే లైట్ కూడా బంద్ చేసిన ఆంటి వాళ్ళు కూడా పైన ఓనర్ ఆంటి వాళ్ళు కూడా లైట్లు బంద్ చేషి అన్ని బంద్ చేషినాక మీ మీ మనవనికి ఏం పని మరి అంటీ మరి బయట ఆడనికి మరి మీరు చెప్పుకునేది తెల్వదా మళ్ళీ ఈడనే కొట్లాడుకుటురు సౌండ్ వస్తుంది నేను కే కేకలు వేస్తుంటే నేను బయటకు వచ్చి చూసినా ఆ గిట్లనే నా చేసేది అది ఇదని అంటే ఆ సప్పుడు చేస్తలే అమె మూతింత వాచింది ఏమైందో ఏమో నాకు నువ్వు వచ్చింది ఫస్ట్ వాళ్ళ మూతి చూడంగానే ఇంత వాచ్చింది నేను నేను నేను మెడికల్ షాప్ కు వస్తున్నా నేను మెడికల్ షాప్ కనీ నేను కిందికి దగిన అసలు నాకు ఫుల్లు కాళ్ళ నొప్పులు వెళ్ళోకటే ఆడనిస్ స్తాలేరు అది ఇదిని ఒకటే కంప్లైంట్లు చేస్తురు నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి నేను ఇప్పుడు ఏదో మెడికల్ షాప్ కని వచ్చినా చిన్నబాబు పడుకున్నానే షాప్ కని అట్నే దిగి అడుగుతున్నా నీకు అన్నది ఆయితే ఆయన పోయినంక అడిగిన అలా పెద్ద మనవన్నిఅడిగిన ఏమైంది మీ నానమ్మకి ఏమైంది ముత్ మూత్ ఏంది అట్లా వాచింది అని అడిగిన అంటే తెల్వదు ఆంటీ నాకు దా నేను కిటికీ తాకిందంట నేను లేను నేను కింద ఆడుకుంటున్నా నేను లేను పైననే తాకిందంట నేను చూడలేదు దెబ్బ తాకింది అంటుండు పెద్ద పిల్లగాడు
అవునా మొన్న ఏడ్చుకుంట పోయి పోయి వాళ్ళ నానమ్మకి చెప్పిన అంట కదా మీ పాప కొట్టిందని
హ్మ్ చెప్పింది ఆమెకు గందుకే అప్పనుంచి నా మీద కోపం ఉంది నిన్న కూడా అది ఇగ రాత్రి ఆమాట కూడా అంటుంది మా ఆయన కూడా ఉన్నాడు బయటకు వచ్చి నిలబడ్డాడు ఏంది లొల్లి లొల్లిలానే ఎడ్సింది అన్నాడు కంబైనింగ్ గా మాట్లాడుతుందాడా
ఏమైంద అంటే గిట్ల గిట్ల అయింది చెప్పినా ఇంకేం చెయాలి వాటర్ అడుగుతారు వాటర్ ఇస్తా ఆ
మెడికల్ షాప్ వల్ల పాప వచ్చిందా మీ పాపతో నీ ఆడుకోవడానికి
వచ్చింది నిన్న చఛాన్సేపు అవును నిన్న జడేసుకొని పోయినావు అస ఎక్కడికి ఎల్లినవు నువ్వు మా పాపను అడితే లేదు అక్క లేదు అన్నది ఏదో ఫంక్షన్ పోయేనవ్ అన్నది
నేను మా ఇంటి ద్వారా ఒక అక్క బర్త్డే అయితే పోయి వెళ్ళిన
ఆహా నేబర్సా ఫ్రెండ్సా ఎట్లా
ఫ్రెండ్స్ నేబర్స్
నేబర్సా అదే నేను అడిగితే ఏ కనీమి మీకున్టారు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పలేదు కదా మార్నింగ్ అనేసే నేను అనుకుం
ఆ
అలవేరా ఫేస్ పింపుల్స్ అయితునయని రుద్డుకున్నావా మరి
అవును
ఏమనా తగ్గిందా రిజల్ట్వచ్చిందా
ఆప్ ఇంత తొందరగా రిజల్ట్ ఎట్లోస్తది
ఇంక రాద్ రాద్ టాదు క్రీమ్స్ దొరుక్తాయిగా
క్రీమిక్సా
ప్రీమిక్స్ కాదు ఇప్పుడు క్రీమ్స్ ఉంటాయి చూడు క్రీమ్స్ ఫేస్ క్రీమ్
క్రీమ్సా ఎందుకు నా మొహం ఖరాబ్ అయితది కదా అని భయమేసింది
అవునవును నాచురల్ గా వాడొచ్చు
ఆ
అది నిన్న మొన్న తక్కువ అనిపిచింది మళ్ళా లైట్ గ కొంచెం ఎక్కువ అయేతుంద
మ్ ఆ అవును
వేడిగి న్నూ మళ్ళ మ్యాంగోస్ ఏమనాదిన్నావా వేడికవు అవుతుందే మో
తిన్లేదు పక్కన పెట్టిన తెచ్చిండు తాత